హలో ఏం చేస్తాన్నావ్ నేను చెయ్యట్లేదు ఖాళీ గానే ఉన్నాను నువ్వేం చేస్తున్నావు? ఇంకేం మరి కాలేజ్ కి వెళ్ళి వచ్చేసావా
ఆ ఎల్లి వచ్చాను
ఊహూ మీ కాలేజీలో ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా ఇంటర్వ్యూలు
లేదు ఏదో అలా అలా ఏదో కంప్యూటర్ వచ్చేసింది దాని వల్ల ఉద్యోగాలు ఉండట్లేదు
హ్మ్
ఈ మా ఉద్యోగాలు తీసేసుకుంది దాని వల్ల కష్టం అయిపోతంది
పదిమంది చేసే పని అది ఒకటే చేస్త ఉందంట కదా
వంద మంది చేసే పని అది ఒకటే చేస్తంది
హ్మ్ ఏం ఉద్యోగాలు దొరుకుతాయ్
ఉద్యోగాలు దొరుకుతయి బిజినెస్లు చేస్తారంటే కాంపిటీషన్లు ఉంటాయి.
హ్మ్
గవర్నమెంట్ జాబులకి కాంపిటీషన్లు ఉంటాయి.
హ్మ్
పోర్చుకి రికమెండేషన్లు ఉంటాయి. ఇంక మిడిల్ క్లాసోళ్ళు ఈ ప్రపంచంలో బతకడం కష్టం అయిపోయింది.
గవర్నమెంట్ జాబులయినా ఒక జాబ్కి లక్షల మంది రాస్తారు.
హ్మ్ ఒక్క జాబ్కి లక్షల మంది రాస్తారు
లక్షలో ఒకళోకో ఇద్దరుకో వ
అది అది అద్రుష్ ష్టము ఉండాలి ఎంత చదివినా ఏమి ఉండదు.
హ్మ్ అయినా ఇప్పుడు చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండట్లేదు. హ్మ్ ఏంటో చదువుతున్నారు కానీ పాపం పిల్లలు
ఏం అట్లా లక్షలు లక్షలు పెట్టి చదువుతున్నారు లక్ష రూపాయల జాబ్ గుడ రాట్లే
మ్మ్
అలా ఉంది బయట పరిస్థితి
లక్షల లక్షలు పెట్టి చదివి పది వేలకి పదిహేను వేలకి చేస్తాం
పని చేస్తన్నారు ఇంకేం చేస్తాం
మ్మ్
మ్మ్
పిల్లలందరూ ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు
మ్మ్
మ్మ్ ఇంకా
మ్మ్
ఇంకా విదేశాలకేమన్నా ఎల్లే ఉద్దేశ ఉందా
విదేశాల క
మ్మ్
విదేశాలకు వెళ్ళాలంటే ఇప్పుడు కోట్ల రూపాయలు అయితయి మధ్య తరగల మధ్య తరగతిల దగ్గర ఎక్కడంత వస్తాయి విదేశాలకి వెళ్లి అంత డబ్బు
మ్మ్ ఇప్పుడు ఏం లోన్లు ఇస్తున్నారంట కదా
అక్కడికి వెళ్ళినా గానీ అదే జాబు అదే కంప్యూటరు అక్కడికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఏం సిద్ధం గ్యారెంటీ కూడా ఏం లేదు
అవునా అదే మా చుట్టలొల్లు ఆ మా చుట్ తలవుళ్లు ఎలా రడ మజజా అపో అక్కడ అల ఉద్యోగాలు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు
మ్మ్ మరి అన్ని లక్షలు తీసుకొని వెళ్ళి ఇబ్బంది పడటాం కన్నా ఇక్కడ ఏదో ఇబ్బంది పడితే ఏదో ఒక చిన్నదైనా దొరికిద్ది కంప్యూటర్ లేని రంగం అంటూ ఏమి లేదు అన్నింటిలోనూ వచ్చేసింది
అందుకి వచ్చేసింది అవును అవును ఇప్పుడు పిల్లలందరూ చదువు కుంటున్నారు కదా
అవును
మ్మ్ చదువుకునేవాళ్ళు ఎక్కువయ్యారు ఉద్యోగాలు తక్కువయ్యాయి
హ్మ్
య ఏం చేద్దామని
నేను కంప్యూటర్ లేని రంగం ఏమన్నా చూసుకుందామని చూస్తున్నాను
మ్మ్ హ్మ్
మరీ కంప్యూటర్ అంటే ఈ రోజు కాకపోయినా రేపు పైన ఉద్యోగాలను తీసేస్తారు
అవునవును
ముందుకు కంప్యూటర్ లేనివి ఏమన్నా చూసి చూద్దాం అనుకుంటున్నాను
మక్కల దగ్గా నువ్వే ఓన్గా చేసు ఓ
నేనే ఓన్ గ ఏదో ఒకటి పెట్టుకోవడమ ఏదో ఒకటి చేయడమో చేస్తాను
ఈ బిజినెస్ ఇంకా కొంచెం చూసుకుందాం
హు బిజినెస్ అయినా దానికి పెట్టుబడి చాలా అవుంది
హు
దంట్లో మేము పెట్టలేమ్ అంత
దానికేం అమౌంట లేక ఏదన్నా లోన్ అవి దొరుకుతాయేమో చుసుకోవాలి ఏం చెయ్యాలన్నా ముందు చదువుకోవాలి
హు
ఒక డిగ్రీ అనేది ఉంటే ఎటు కావాలంటే అటు వెళ్లొచ్చు
హు
హు హు ఇంకా ఎలా ఉన్నాయి మీ ఊరిలో ఎండలు
ఎండ్ల బానే ఉన్నాయి మండిపోత
హు అప్పుడే మే అవును బాగా ఎండ
బాగుంది ఎండ అసలు తగ్గట్లేదు మాని సాయంత్రం అయ్యేసరికి చల్లబడిపోతంది
ఊ ఈ నెల అలాగే ఉంటుంది
వచ్చే నెల నుంచి ఇంక మాములు కదు వాసిపోతది
హు
ఓ
మీ ఊర్లో వాటర్ ప్రాబ్లమ్ ఉంటదా
మా ఊర్లో వాటర్ ప్రాబ్లమ్ ఏమంటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తానే ఉంటాయి
మాకు అట్లా రావు నీళ్ళు మాకు వాటర్ పట్టి పెట్టుకోవాలి
పట్టి పెట్టుకోవాలా
ఆ పొద్దున టుఅవర్స్ వస్తాయి ఈవినింగ్ టుఅవర్స్ వస్తాయి
అవసరం అయితే కొనుకోవడమేనా
ఇంకా పట్టి పెట్టుకోవాల వచ్చినప్పుడు
హు హు
స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట
హు హు
ఆ వాటరె తాగుతాఉంటాం
మంచి వాటరె వస్తాయా.
ఆ మంచియె వస్తాయి. కాకపోతే. ఈ ఎండల వల్ల వర్షాలు సరిగ్గా పడక భూమిలో వాట్ర అంతా ఎండిపోయింది.
ఉ
అంత ఆ. రావట్లేదు, పడట్లేదు, నీళ్ళు. ఇంకా బయట, వాటర్ పడరు. లేదు ఇంకా బయట తెచ్. ఉంటాము ఆట పాటు. అ
మీ ఏరియా అంతా, బానే మెయింటేన్ చేస్తుందా, మీ ప్రభుత్వం.
ఆ బానే ఉంటది.
ఊ ఉహు.
ఇక్కడ నాయిక్. అంకుల్ వాళ్ళు బాగానే వచ్చి చూసుకుంటారు.
ఉమ్.
అప్పుడప్పుడు విజిట్ చేస్తా ఉంటారు. సందుల్ వీధులయన్నీ. ఉమ్ బానే ఉంటాది నీట్గా.
కాలువలు ఆయన్నీ నీట్గానే. క్లీన్ చేసి ఎళ్తా అంటారా.
ఆ. ఉట్టిగానె చేస్తారు. లేకపోతే ఇక్కడ లోకల్ నాయకులు ఊరుకో. వాళ్ళు ఎప్పుడూ చెక్ చేస్తా ఉంటారు.
ఊ ఉహు.
మీ ఊల్లో అట్లా ఉండదా.
మాఊళ్ళ అన్నీ మిషనరీలే.
ఆహా.
మొత్తం అంతా నీట్గానే ఉంటుంది. ప్రాబ్లమ్ ఇబ్బంది లే. కాకుండా బాగుంటది మొత్తం.
ఏమ్ టిఫిన్ తిన్నావు ఇవాళ. హలో. ఇవాళ ఏంటి. తీన్ తిన్నావా అంటాన్న.
ఇవాళ నేను దోషను తిన్నాను.
ఓహ్ ఓ.
మీరు ఏమి తిన్నారు?
మాయి చపాతి.
చపాతీ ఆ.. చపాతీ లోకి ఏమి తిన్నారు?
పనీర్ కర్రీ, తిన్నాం.
ఉమ.. మంచిది పన్నీర్ మంచిది ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉమ్ నా అంత హెల్ప్ కాన్స్ ఫ్రెష్ ఏం తింటావ్?
ఉమ్ అవునవును
పొద్దున్న వాకింగ్ ఇక్కడే వెళ్తా?
అవునవును ఆ వెళ్తాం పొద్దున్న ఐదింటికి లేసి రన్నింగ్ వెళ్తాం షూస్ వేసుకొని.
హుహూ. నువ్వు వెళ్తావ వాకింగ్ గు.. మాకు ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ చుట్టూ తిరుగుతాం.
ఉమ్ హు అదేంటి పార్క్ చుట్టూ తిరుగు ఇద్దరు పార్క్ లోపల తిరుగుతారా?
పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది.
ఉమ్ హ్మ్.
ఉమ్ ఆ ట్రాక్ మీద వాకింగ్ చేస్తాం.
ఉమ్ హ్మ్. పర్లేదు మంచిదే.
హూ ఆ వాకింగ్ చేస్తాం. ఫ్రీయే, పార్క్ మాకు ఎంట్రన్స్.
వాకింగ్ ట్రాక్ బాగుంటాద పెద్దగా.
హు బాగుంటది. పెద్దగా చాలా మంది వస్తారు. ఆ చాలా మంది వస్తారు.
ఉమ్ ఓపెన్ జిమ్ కూడా ఉంటూద్దా
ఆ ఓపెన్ జిమ్ ఉంటాది
ఉ హు.
సల్ లాల్ ఆడ కొండంత ఊయల ఉంటాది. అన్నీ ఉంటాయి.
మంచిదే
ఊ
ఫ్రీ అనా వాకింగ్ ట్రాక్ డబ్బులు కట్టాలా
ఫ్రీయా ఫ్రీయా
మ్మ్ హ్మ్ లోపల అన్ని సౌకర్యాలు కూడా ఫ్రీయేనా
హ్మ్ అన్నీ ఫ్రీయే
మ్మ్ అలాగైతే పర్లే మంచిదే
మ్మ్ అ మీ ఊర్లో కూడా ఉంటాయా వాకింగ్ ట్రాక్లు అయ్యి
మా సిటీలో వాకింగ్ ట్రాక్ ఊడదు మా సొసైటీలోనే తిరగాలి
సొసైటీ లోనే తిరగాల మ్మ్ హు సొ సైటీల్లో కూడా కట్టుకుంటారు కద వాకింగ్ ట్రాకు
అది కింద సొసైటీలో వాకింగ్ ట్రాక్ ఉంది దాంట్లోని తిరగాలి
ఆహా మ్మ్ హ్మ్ ఇంకేం మే సొసైటీలో పార్టీలయ్యి కిట్టి పార్టీలు అవి చేసుకుంటారా.
ఉ చేసుకుంటేనే ఉంటారు
పెళ్ళిళ్ళు అయి అందరు బాగా కలిసి చేసుకుంటారుని
ఆ బాగా చేస్తారు న్యూ ఇయర్ లోవన్నీడు బాగా చేస్తారు అందరు కలిసి
అ
సరేలేండి అయితే ఉంటాను
హా
సరే ఉంటాను
సరే సరే
ఉ